హలో చెల్లీ
చెప్పక్క
కాదు నువ్ మొన్న డ్రెస్ తి తీసుకున్నావు కదా అదే ఆ పొడుగు డ్రెస్ తీసుకున్నావ్ కదే రెడ్ కలర్ డ్రెస్సు
ఆ
అదే ఆన్లైన్ లో పెట్టుకున్నవ్ కదా డ్రెస్సు పరుపుల్లో ఏదో కలర్ మొత్తానికి
రెడ్ కలర్
కలరో పర్పల్లో కలర్ గుర్తులేదు అది బాగుంది ఎంత కాస్ట్ పడుతుంది
అద పన్నెండు వందలు పడింది
పెండెందు వందల
హు కాటన్ కాదు సిల్క్ టైపు
ప మీషోలోన్ లేపితే ఫ్లిప్కార్ట్లోనా ఫ్లిప్కార్ట్ లోనా ఈ సారీ ఉంటే కనుక నాకు చూసి పెట్టే ఎందుకంటే నా ఫ్లిప్కార్ట్ ఐడి లేదు అది చాలా బాగుంది నీకు కలర్ డ్రెస్సు
ఆ మొత్తం ఫుల్ వస్తుంది టాపు ప్యాంట్ దుప్పట్ట సెట్టు కూడా వత్తది
కూడ వొచ్చింది మూడు త్రీ పీసెస్ సెట్ కదా అది
ఆ త్రీ పీస్ సేట్
మనకి ఇక్కడికి అవైలబుల్ ఉందా
ఆ ఉంది
ఓకే ఓకే మ్మ్ తినేసారా లేదా భోజనం
తినేసాను అక్కా నువ్వు
ఆ నేను తిన్నాను ఏం కూర
ములక్కాడ మీది
నాది పప్పు
మ్మ్
కాదు నాకు నేను ఒకటి అడుగుతాను చెప్పు మనకు నువ్వు ఇ ఇద్ ఇది చేస్తావు కదా మ్యాగీ చేస్తావు కదా వెరైటీగా చేస్తావు, అది ఎలా చేస్తావు చెప్పు. అ
ఏ అలా చేయడం ఏంటి ఆవీ మ్యాగీ ఉడ వాటర్ లో నానబెడ్ తారు వే హాట్ వాటర్లో
మ్మ్మ్
నాన్ పెట్టాక ఇంకొద ఇంకొ కడాయి తీసుకున ఆయిల్ అయితే ఆయిదు కరివే పాకు పచ్చిమిర్చి అన్ని ఎసి
ఉమ్
తర్వాత గుడ్లు ఎసి అప్పుడు మ్యాగి ఎసి మసాలా ఎత్తరు
ఆహ ఓకే ఓకే హ్మ్ అంటే ఫస్ట్ ను హాట్ వాటర్ అంటే యూ ఏ వద్ పెట్టుకుంటవా
ఆ
ఉమ్ తర్వాత అయన్నీ ఎస్తావ్ నీకు వాటర్ లిక్విడ్ రాకుండా చేస్ చద కదా నువ్వు
ఆ వాటర్ రాకుండా చేస్తా
ఉమ్
ఫ్రై టై చేస్తా
అదేలే హు ఉమ్ సర్లే అయితేనే
ఆ ఆ సరే